హలో బాగున్నారండీ
బాగున్నాం మీరు
బాగున్నాం ఏం చేస్తున్నారో డిన్నర్ కంప్లీట్ అయింద
ఆ తిన్నామండి మీరు మరి
మేం కూడా కంప్లీట్ చేసామండి
ఏం ఏం చచేయలేదు ఊర ఏమనింది
ఊ ఇప్పుడు ఏం చదువుకు మీరు ఎడ్యుకేషన్ ఏమన్నా కంప్లీట్ అయ్యిందా మీది
ఫోర్త్ అయిపోయింది
అవునా నెక్స్ట్ ప్లాన్ ఏంటి
నెక్స్ట్ ప్లాన్ చూడాలి ఏదొక్కటి ఏదొక్కటి అయి చేయాలి కదా
అంటే మీర ఏమైనా బిజినెస్ చేయ్యాలనుకుంటున్నారా లేదా ఈ టైప్ ఆఫ్ ఆ ఏమైనా చేయాలనుకుంటున్నారా
ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ లాగా అనుకుంటున్నా చూడాలి
పార్ట్ టైమ్ జాబ్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మీ ఈ జాబ్స్ అలా ఇలా ఏదైనా మీరు బిజినెస్ లాంటి క్లాటింగ్ లేదా ఇంకోటి కొన్ని కొన్ని ఉంటాయి కదా
ఆ అవును
మీరు ఏ దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్ స్తారంటే అవి క్లాతింగ్ అనే కాదు ఏవైనా కానీ
నేను అదే టైలరింగ్ అనుకుంటున్నాను అ
బోటిక్ లాగా బోటిక్ పెడతారా
ఆ అవును
ఉ దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువందా మీకు
ఆ అవునండి మరి మీరేం చేస్తుంటారు
మేము కూడా హౌస్ వైఫే లేదు ఇంకా ఇదో ఇది చూసుకుంటా లేదంటే ఇంట్లో చూసుకుంటా ఇంకా సక్సెస్ అయితే లైఫ్ లో బాగా ఏదైనా కానీ చిన్న చిన్న స్టోర్ బోటిక్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఉ నెక్స్ట్ ప్లాన్ ఏంటండి తిన్నాం మీరు
ఆ తిన్నాం
నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇంకా
నెక్స్ట్ ప్లాన్ అంటూ ఏం లేదు చిన్నగా టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్న
అవునా వాతావరణం వాతావరణం ఎలా ఉంది మీకు
వాతావరణం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి
అవునా ఈ ఇప్పుడు ఉండే సీజన్ కి మీరు ఏ అంటే కాటనా లేకుంటే ఏమన్నా యూస్ చేస్తారా కాటన్ లేకుండా ఈ సమ్మర్ సీజన్ కి కాటన్ కదా యూస్ ఎడం
ఆ ఆవును
కాటన్ ప్రిఫేర్ చేస్తారా లేకుంటే కుంటే బనారసీ అట్లా ఏమన్నా యూస్ చేస్తారా
మ్యాగ్సిమం కాటన్ యూస్ చేస్తాం
మాక్సిమం కాటన్ హెల్త్ ద హెల్త్ బాగా చూస్ కుంటున్నారా లేదా మీరు ఈ సమ్మర్ సీజన్లో చాలా కేర్గా ఉండాలి టేక్ కేర్గా ఉ ఏం తిన్నారు లంచ్ డిన్నర్
మేమా రసం అన్నం
అవునా ప్రిపరేషన్ ఏమైన్నా చెప్తారా రసమన్నం రసం
అంటే నార్మల్గా మనం టమాటాలు మిక్సీ పట్టాము ఈసారి ఉడకబెట్టాలేదు ఎలా మిక్సి బట్ మిక్సి బట్టింటే తర్వాత ఇంకా అన్ని మిక్స్ చేసుకొని రసం పొడి మనకు తిరువాతకి ఏమేమేం కావాలో ఉడక పెట్టుకు
అవును రసం పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా లేకుంటే మీరు కొనక్కస్తార
కొనుకొచ్చుకుంటాం
రసం పొడి ఇంట్లో ప్రిపరేషన్ చేయరా
ఆహా చేయ
ఓకే ఇంకేంటి మీకు గేమ్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందా లైట్గా ఏమైన్నా గేమ్ ఇది నేను బాగా ఆడుతా అనేది ఏమైన్నా ఉందా
ఉహు గేమ్స్ పైన ఇంట్రెస్ట్ లేదు
ఊ అసలు ఏ గేమ్ పైన అంటే అట్లా అటాచ్ చేయలేదా మీకు
ఓన్లీ అంటే చెస్ ఇంట్రెస్ట్ అంటే మోస్ట్ తెలుసు అంతే
ఊ ఈ సీజన్ లో ఫుడ్ మీకు ఇష్టం ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి
తెనే కూల్ కూల్గా అ జ్యూసెస్ తగల
వాటర్ కంటైంట్ ఉన్న ఫ్రూట్స్ తినాలి.
ఆ
డిహైడ్రేషన్ కాకుండా బాడీని బాగా ఇది చూసుకోవాలి.
వేరు చూసుకుంతున్నారా
మేను కంటిన్యూ చేస్తున్నాం
పంచి
బాడీ డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి బాగా
ఆ
ఉం ఇంకేంటి మీరు అంటే ఇప్పుడు జస్ట్ ఏమన్నా ఎగ్జామ్స్ అలా రాస్తున్నారా?
ఎగ్జామ్స్ అనే ఇప్పుడేం రాయడం లేదు అంటే జాబ్స్ అటెండ్ చేస్తూ ఇట్లా ట్రై నింగుడ అనే అనుకుంటున్నా చూడాలి
సింగ్ ఆ తర్వాత ఏమైనా స్టిచ్చింగ్ అలా చేయాలనుకుంటున్నా స ఆ ఓకే అ ఇంకా ఏమైనా నీకు ఈ ఇప్పుడుండే సీజన్ లో మీరు ఏమైనా ఎక్కడైనా వెకేషన్ చేయాలనుకుంటున్నారా?
ఇప్పుడున్న ఏ సీజన్ లో ఏ సీజన్ లో అనే లేదు ఎప్పుడైనా సరే ఏదైనా ట్రిప్స్
రీసెంట్గా ఉగాదే అయింది కదా ఫెస్టివల్ బాగా చేసుకున్నారా ఉగాది ఫెస్టివల్
ఆ బాగా జరుపుకున్నాం
ఎంజాయ్ చేశారా? ఎక్కడన్నా ఉగాదికి గుర కానీ ఎక్కడనా ట్రిప్ వె వెళ్ళారా?
ఆ వెళ్ళామండి.
బాగా ఎంజాయ్ చేసార అయితే
బాగా ఎంజాయ్ చేశాం
ఆ ఇంకేంటి ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు
మార్నింగ్ లేచి పూజ అంత కంప్లీట్ చేసుకొని పిండి వంటలు చేసుకొని దేవునికి గుడి దగ్గర ఉట్ట
హ డీప్ క్లీనింగ్ ఏమన్నా బాగా చేసారా ఈ ఒకలా పెద్ద పండగ కదా డీప్ క్లీనింగ్ అలా చేసుకున్నారా మీరు
చేశాను త్రీ డేస్ ముందు చేశాను
ఓకే ఫెస్టివల్స్కి ఏం చేసుకున్నారు స్పెషల్
స్పెషల్స్ ఏం లేదు నార్మల్ పిండి వంటలే
ఓకే ఎంజాయ్ చేసారా ఫెస్టివల్ లే అందరూ మీ రిలేటివ్స్ సిస్ చేశాన్ బ్రో ఎట్టి చేద్దాం లేదంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశారా
ఫ్రెండ్స్ రిలేేటివ్స్ ఏ అందరూ వచ్చారు
మాక్సిమం రిలేటివ్స్ తోనే ఎంజాయ్ చేశాను ఉమ్ ఇకేంటండి మీరే చెప్పండి
లేదు లేదు మీరు ఉగాది ఎలా సెల్ బ్రేట్ చేసుకున్నారు
ఆల్వేస్ ఇంకా త్రీ డేస్ బ్యాక్ డీప్ క్లీనింగ్ ఆ తర్వాత ఇంకా ఫెస్టివల్ పెద్దలకి బట్టలు ఆ తర్వాత టెం టెంకాయలందరికి కొట్టుకుని దేవుళ్ళకి దగ్గర్లో ఉండే గుళ్ల కి వెళ్ళేసి వచ్చి ఎంజాయ్ చేశాం
మీరు అన్ టు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో తెలుసా
చెడ్ రుచులో అన్ని కలుపుకుంట మామూలుగా మ్యాంగో మ్యాంగో కటింగ్ చేసి వేప పూత బెల్లం ఉప్పు సా కారం మిరియాలు కారం లేకుండా మిరియలు పొడైన వేయొచ్చు చేదు ఉమ్ అలా వేసుకొని చేసుకున్నాం మీరు
మేము కూడా సేమ్ ప్రాసెస్ అంటే మేము తక్కువే చేస్తాం అన్నమాట ఏదో దేవుని
అవును అవును ఉమ్ మీకు టౌన్ ఇష్టమా ఓన్లీ పల్లెటూరు ఈ ఇక్కడ ఉండాలని ఇష్టమా
ఒక్కోసారి ఒక్క డెసిషన్ ఒక్కోసారి ఒకలా అనిపిస్తా ఉంటారు
పర్టికులర్ గా నీకు ఇదే ఇదే అని ఏమన్నా ఉందా అంటే ప తి కూల్ గా నా బేసిక్ గా ఇదాంత టే నీ ఇష్టం అవునా
బేసిక్ గా తేలి ఎందుకంటే ఫెస్టివల్స్ బాగా జరుపుతారు కాబట్టి విలెజెస్
ఫెస్టివల్స్ అన్ని యూజ్ చేస్తాయి మనకి ఏదైనా మంచి గాలి మంచి వాతావరణం వాటరు కల్తీ లేకుండా ఫుడ్ వెజిటేబుల్స్ ఆ వెజట టేబుల్స్ ఇంకా బయట అయితే నా ఎన్నెన్నో కొడతా అంటారు మందులు అది ఇంటి దగ్గర ఉండే చిన్న స్థలంలోనే వేసుకునే ఉంటది
మన ప్లేస్ అనేది మన
బెనిఫిట్స్ ఉమ్ బెనిఫిట్స్ ఎక్కువ అంటే ఏదో మనకి రేర్ టౌన్ కాబట్టి టౌన్ కంటే విలేజే బాగా ఇస్
అవును అవును
ఇంకేంటి నెక్స్ట్ మ్మ్ ఎక్కువ మీరు మీ అమ్మ చేసిన వంట ప్రిఫర్ చేస్తార లేదంటే బయటి నుంచ సెడ్ ఏదైనా గానీ ఫాస్ట్ ఫూడ్డు
ఉహూ ఇంట్లోటివే ప్రిపర్ చేస్తా
అవునా ఓన్లీ అమ్మ చేతి వంట
అవునంటన్నారు
ఇంకేంటి అక్కడ వ వర్షాలు అట్లా ఏం లేవా
ఉహు ఇప్పుడేం పడ్లెదు అదే ఉగాది ముందు రోజు వర్షం పడింది మళ్ళీ అప్పటి నుంచి పల్లే
అవునా ఇంకా ఆ తర్వాత వర్షాలు లేవ
ప్రిపేర్ అయ్యిందా
జాబ్ సర్చింగా
ఆ జాబ్ సెర్చింగ్ జాబ్ వస్తే వెళ్తానం
ఆ ఓకే మంచిది జాబ్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా
అదే జాబ్ వచ్చిన తర్వాత నిదానంగా
కొంచెం సైటిల్ అయ్యాక
అదే టైలరింగ్ నేర్చుకొ ఒక చిన్న స్టోర్ లాగా ఏమన్న పెట్టుకోవచ్చు ఏవని
ఓకే ఓకే మ్మ్ జాబ్ సెర్చింగ్ ఉన్నారు ఓకే మంచి అభి ఏయం ఇక్కడ కి అవును లేండి సరే లేండి అయితే ఉందన
ఉపా చదివిన